హలో హ హలో ఆ చెప్పండి ఎట్లా ఉన్నారు బాగున్నారా
బాగునే ఉన్నా కొంచెం ఫీవర్ వచ్చింది
అవునా ఎండలు బాగున్నాయి కదా అందుకె కావచ్చు
ఆ బాగా బాగా ఉంది ఎవ్వర్ ఇంకా వెదర్ కూడా ఎప్పుడప్పుడు వర్షం అంత తంది ఎప్పుడప్ ప్పుడు ఎండ అందుకే ఫీవర్లు దగ్గు మోషన్స్ అది అదియితాంది
ఆ అట్లానే అవుతది ఇక వెదర్ చేంజ్ వల్ల బాగా అట్ల అయితది
ఊ ఇదే సీజన్ కదా
అవును అవును ఇంకా వర్షం స్టార్ట్ కాలే కదా ఇంకా వర్షాకాలం అయితే ఇంకా హాస్పిటల్ కి పోవాలి సడది అయితది దగ్గు అవుతది ఏమేమో అవుతది
ఊ ఢిల్లీలో పబ్ లో కూడా మస్తుంది ఒక్క బార్ల పబ్ ఒక సిగరెట్ చెప్పాలి నీకు
ఏయ్
ఆ
పెండి వేరే ఏమైనా చెప్పండి మూవీస్ గురించి ఏమైనా
రే చెప్పు ఏదైనా చూసారు మరి ఈ టెన్ డేస్ లో
ఏం చూడలే చెప్పిన కదా నాకు ఏం నచ్చట్లేదు చూడడం ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేస్తే రీల్స్ చూస్తే ఏమో ఏడుపు ఏడుపు రీల్స్ వస్తే వస్తున్నాయి నేను ఏడవాళ చెప్పండి ఇక
అయ్యా నీకు మా ఇండ్లో ఏం వస్తది అదే రీల్స్ కూడా వస్తది
ఇంటిలో ఇన్స్టాగ్రామ్ ఉందా ఆమెకి ఎట్లా తెలుస్తది
అట్లనే తెలుస్తది వాళ్ళకి మొత్తం నేను ఢిల్లీ పోవాలి ఆగ్రా పోవాలి అని నా మైండ్ లో వస్తే అదే రీల్స్ వస్తుంది నాకు
అవునా వామ్మో
రీల్ చూసి చూసి రియల్లోనే పోయిొచ్చిన నేను
అవునా అంటే మరి నేను కూడా అది రీల్స్ ఏడుపో ఏడు రీల్ చూసి రియాల్గానే ఏడవళ్ళ ఇగ
ఆహా ఏడువ్
మంచిగానే ఉంది వీదైతే హు ఆ అది చిక్కుడు కాయ చేసిర్రూ అది నచ్చదు తెల్సా చిక్కుడుకాయ అది అవును అదేగ అడ్జస్ట్ చేసుకోవాలి కదా నాకు అడ్జస్ట్ చేసుకోవడం వచ్చు ఇక బాగా చేసుకు కుంటా నేను అట్లా ఏముండదు గాని మనం తి తినడానికి
స్కూల్స్ ఓపన్ అయింది అట ఫిఫ్టీన్ నుంచి
అవును మండే నుంచే అయింది కదా నిన్నటి నుంచే అయింది స్కూల్ కానీ హాఫ్ టైమే ఉన్నది స్కూల్
ఎందుకు ఎండా ఉంది అని
ఏమో వన్ వీక్ అట అట్లా హాఫ్ డే అట్లా పెడతారట స్టార్టింగ్ కదా పిల్లలకు రావాలనిపయదు కదా కొంచెం హాఫ్ డే ఉంటే అరే హాఫ్ డే ఉంది అని వస్తరు ఇగా వాళ్ళు
మ్ అచ్చి అచ్చి వస్తే ఫుల్ టైమ్ చేస్తరు
ఆ అట్లా కొంచెం అలవాటు అయినాంక ఫుల్ టైమ్ చేస్తరు
మ్
ఏ వాళ్ళు ఎండా ఉంటే ఏంటిది ఏముంటే ఏంటిది అందరు వస్తారు తెలుసా స్కూల్ కి
మ్
ఇప్పుడు కొత్త పిల్లలు వస్తరు ఒమ్మ ఎట్లనో ఉంటది స్కూల్స్ లో నేను చూసినా అట్లా
ఆ
ఆ చిన్న పిల్లలయితే ఎట్లా ఏడుస్తారు తెలుసా వాళ్ళ అయితే చూస్తేనే పాపం అనిపిస్తది గానీ అట్టట్టుగానే ఏడుస్తారు
ఉమ్
ఆ నేను ఒకసారి స్కూల్ కి ఎళ్తే చూసిన నర్సరీలో ఉండేతే ఏం చెప్పలే అట్టిగానే నువ్వెట్ల స్లేట్ పట్టుకొని ఇట్ర అంటే బ్యాగ్ తీసిండు తీసిలేదా బల్పం లేదు అని ఫుల్ ఏడుస్తాండు
ఉమ్
ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందండి సౌండ్ రావద్దు అట్లాయ
ఏమో ఎట్లా పోతారో ఏమో చిన్న పిల్లలు
అంటే వాళ్ళు పెద్ద ఆయనంకా ఎట్లా పోవాలి చెప్పండి ఇంగ మీరు మీరెళ్ళలేదా చిన్నప్పుడు
లినా కదా నేను కూడా
ఏమన్నా అంటే పెద్దగైనాంక పోతారా మరి అంటాన్న స్కూల్ కి
ఆ పోతా నేను ఎల్కేజీ యూకేజీ ఏ ఫార్ యాప్పల్ బి ఫార్ బాల్ అని ఫార్టీన్ ఫిఫ్టీన్ ఏజ్ లో పోయి చదువుతా
అదే అంటున్నా చిన్న పిల్లలు ఉన్నారు కదా మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పెద్దగాయ వరకు అల్వాటయితది
అవునవును ఈ జనరేషన్ ఎట్లా ఉంది సిక్స్ జి జనరేషన్ మనతోనే చిన్న పిల్లలు ఫాస్ట్ ఉన్నారు
ఓ ఫుల్ ఫాస్ట్ ఉన్నారు మేకప్ లో అన్ని పనుల్లో వా
ఆ మనకే ఫోన్ బాగా మంచిగా యూజ్ చేసి రాదు మగ పిల్లలకి ఎట్లా మొం మొత్తం యుట్యూబ్ గి ట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం వస్తది
అవును ఏ వాళ్ళు స్టోరీస్ పెడతారూ రీల్స్ తీస్తారూ అంటే మీరే ఏం చూసుకోని ఇంగ వాళు ఎట్లు ఉన్నారు మాకు మేము చిన్నంగా ఉన్నప్పుడు మాకు ఫోన్ ఏ తెలిదు ఏ గలీజ్ ఎక్కడంటే ఎక్కడ ఆడుతుండే నువ్వు అమే తోటి మాట్లాడద్దు నువ్వు ఆమె తోటి మాట్లాడితే నేను నీ తోటి మాట్లాడా అట్లా అంటునారు
ఎవరు
అట్లా ఉంటుండే కదా చిన్నప్పుడు మీరు లేరా అట్లా
లేరు నేను ఎందుకు
కాదు ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఉన్నార అనుకోండి మీది ఒకరి తోటి గొడవ అయిపోతే మీరు మరి అవున హలో ఆ అంటే అట్లా ఉంటది ఇగ హలో హలో సిగ్నల్స్ లెవ్వ హలో హలో
ఆ చెప్పండి అండి
ఆహ ఏమైందండి సిగ్నల్స్ లెవ్వ
ఆ సిగ్నల్ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది వైఫై కొంచెం సెట్ చేసి వచ్చిన
ఆ అదే మరి మీ వాయిస్ కూడా ఆస్తలేదు నా వాయిస్ కూడా ఆస్తుందో లేదో అని నేను
నైనా ఇప్పుడే వైఫై కొంచెం సెట్టింగ్ చేసి ఇప్పుడు వస్తంది నా వాయిస్ ఆ సరే సరే చెప్పండి ఇప్పుడు చెప్పం
ఆ కాదు చిన్నగున్నప్పుడు అట్లా చేస్తుండే కదా ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటే వేరే వాళ్ళ తిరిగు గొడవ అయితే నేను ఆమెతోటి మాట్లాడుతలే నువ్వు కూడా నా ఆమె తోటి మాట్లాడొద్దు అట్లా చేస్తుండే కద్ ఆ అట్లా ఉంటుండే ఏమో
నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా వాడుతో నువ్ ఎందుకు మాట్లాడుతున్నావు నేను మాట్లాడు నే నువ్ కూడా మాట్లా అని చెప్తాడు
ఆ అట్లా చేస్తారు చేస్తుండే ఇప్పుడు అట్లా ఏం లేదు
మస్తు సైకిల్ తీసుకొని ఇద్దరు ఫ్రెండ్ తిరగడం ఇక్కడ అక్కడ స్కూల్కి పోవడం
మేమైతే అది కిరాయికి దొరుకుతుండే తెల్
మస్త ఐదు రూపాయలకి ఫిఫ్టీన్ మినట్స్
రూపీస్ మాకు టూ రూపీస్కే చిన్న సైకిల్ నేను చిన్న హైట్ చి తక్కువ ఉందయితే అది చిన్నదే ఉంటుండే చిన్న సై సైకిల్ టూ రుపీస్ హాఫ్ అన్ అవర్ తెలుసా మస్త్ అక్కడ మా అక్కడ కాలనీలో మస్తు ఆడుతుండే సైకిల్ తోటి టి మా మొత్తం అందారు ఫ్రెండ్స్ అవును మస్త్ మస్త్ ఆడుతుండే ఆ సైకిల్ తోటి మేం
అప్పుడు సైకిల్ రేట్ కూడా థౌజండ్ టూ థౌసండ్ కొత్తది ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అయింది ఏమ ఎట్లా అయ్యింది మొత్తం
మేము ఎప్పుడు తీసుకుంటే తెలుసా సైకిల్ అది పండుగ ఉన్నప్పుడు ఎవరైనా ఇంటి కోస్తే డబ్బులు అట్లా ఇస్తుండే కదా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా తే ఫైవ్ రూపీస్ ది పోయి ఆ అంకుల్ కి చెప్తే అంకుల్ సైకిల్ ఇచ్చి టైమ్ చూస్తుండే ఇక్కడ ఇది టైమ్ ఎంత అయిన
అప్పుడు అట్లా విశ్వాస్ ఉండే మరి ఇస్తాడు ఇప్పుడు ఆను దొంగ చేసిపోతారు సైకిల్ లేదు ఏం లేదు అని చెప్తారు మొత్తం బంద్ అయింది అది
ఆ ఫైవ్ రూపీస్కీ ఏవరిస్తారు ఇప్పుడు ఏం లేదు అప్పుడు మస్తుండే తెల్సా
ఫస్ట్ టైం మన చిన్నప్పుడు నువ్ అప్పుడు వీడియో గేమ్ కూడా ఉంటే ఫైవ్ రూపీస్ కి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ రుపీస్ కి హాఫ్ అన్ అవర్ ట్వంటీ రూపీ పీస్ కి వన్ అవర్ మస్తు గాడ్ ఆఫర్ అది గేములు బాక్సింగ్ గేమ్లు మస్త్ నా గు ఫ్రెండ్ కుసోని గప్పుగప్పు డబ్ల్యూ డబ్ల్యూ ఆడ్ తం హు మస్త్ మనం గోళీలు ఆడడం మస్తు మస్తుండే చిన్నప్పుడనే
అవును మేమే అష్టాచమ్మ ఆడత
సమ్మర్ లో మస్త్ ఈవినింగ్ ఫైవ్ అయితే క్రికెట్ బ్యాట్ బాల్ తీసుకొని క్రికెట్ ఆడడానికి పోవడం మష్ట్ ట్యా ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూ పిస్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బెట్ ఏసి మస్త్ ఆడాడం మస్త్ ఎంజాయ్ మెంట్
ఆ అట్లా ఉండే ఇప్పుడు ఉమ్ ఇప్పుడు అట్లా ఏం లేదు
పోయింది మొత్తం
ఆ అట్లా ఏం లేదండి ఇప్పుడు ఏమి ఎంజాయ్ మెంట్ ఎ లేదు తెలుసా
మరి లేదు బతుకుతామాని బతుకుతమా అంతే
ఆ అట్లానే ఉంది ఇది ఏంటిది ఇది చెయాలి జాబ్ చేయాలి అది చెయ్యాలి
మొత్తం ఫ్యామిలీ ప్రెషర్ ఈ ప్రెషర్ మన ప్రెషర్ మన ఖర్చలు ఏం చేయాలో ఏమో ఎంత అయినా
తర్వాత చేయండి